హాయ్ కా బాగున్నారా
ఆ బావున్నాం మీరు బావున్నారా
ఆ బాగున్నం
మ్మ్ ఏం చేస్తున్నారు ఆ అయ్యింది
ఆ నేను కూడా చేసేసి వాక్ చేస్తున్నా
ఊహూ అవునులేండి రోజూ తినిన తర్వాత వాక్ చేస్తారా మీరు
ఆ చేస్తను నేను యాక్చువలీ మార్నింగే జిమ్ కూడా వెళ్తను సో తర్వాత ఈవెనింగు డిన్నర్ చేసిన తర్వాత వాక్ చేస్తా
అవునులేండి మేమూ ఒక్కొక్కసారి చేస్తాము ఒక్కొక్కసారి చెయ్యము
ఆ అంటే ఫిట్ గా ఉండాలి అంతే బాడీ బిల్డ్ చెయ్యాలని కాదు
అవునులేండి హెల్త్ హెల్త్ పరంగా ఆ హెల్త్ పరంగా బావుండాలి
ఆ అవును ఫిట్గా ఉండాలని వెళ్తాను
అవునులేండి మా సిస్టర్ కూడా రోజు వా చేస్తుంది తినిన్ తర్వాత మా సెకెండ్ సిస్టర్ బ్యాంగ్లూర్లో జాబ్ చేస్తుంది
ఓకే ఓకే అవునా
మ్మ్
తను కుడా రోజు తినిన్ తర్వాత
ఉ
వాక్ చేస్తుంది
అవునా మీ సిస్టర్స్ గురించి చెప్పండి అక్క
మా సిస్టర్స్ గురి
ఇప్పుడు నేను మా అక్క వచ్చేసి ఎలా ఉండేవాళ్ళం అంటే ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడు గొడవ గొడవ అంటే ఎలా అంటే ఇప్పుడు మా నాన్న ఏదైనా తెస్తారా తినడానికి అప్పుడు చిన్నపిల్లలు కదా
ఆ అవునులేండి
ఆ ఫైవ్ లో త్రీ నాకు టూ తనకు
అవును
అలా ఎందుకు సగం సగం టూ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ అనేది తను అలా ఏం లేదు నాకు త్రీ నీకు టూ అంతే అలా ప్రతి దాంట్లోనూ నువ్వు ఆ ప్రతి దాంట్లోనూ ఆ గొడవ పడేవాళ్ళం కానీ నేను చిన్నవాడిని కదా అసో మా అమ్మ నాన్న చిన్నవాడు పర్లేదు వాన్కె చరిచేవారు
ఇచ్చేసే ఆ ఇచ్చేసేయండి చిన్నవాడు వాడికి తినే తినేకి అవునులేండి
కొంచెం ఇష్టం కదా సో అంటే ఆ అమ్మ వాళ్ళకు వచ్చేసి కొడుకులు బాగా ఇష్టంగా ఉంటారు ఆ నాన్న వాళ్ళకి వచ్చేసి కూతుర్లు బాగా ఇష్టంగా ఉంటారు
తులు బాగా ఇష్టంగా ఉంటారు అవునులేండి మే సే మేం మేము మేము కూడా ఫుల్ గొడవ పడతాము కొన్సెప్ట్కి మాట్లాడేస్తాము
ఓ అవునా
ఉ అంటే బాగా ఒక్కొక్కసారి ఇలా ఉండాలి ఇలా ఉ ఉండాలి అని నేను చెప్తుంటాను అంటే ఎక్కువగా నేనే వాళ్ళని ఆ పెద్దవాళ్ళు ఆ
ఆ
అలా అంటే మా సెకండ్ చెల్లి కొంచెం ఎక్కువగా సేమ్ ఇప్పుడు మీరు ఎలా చెప్పారో సేమ్ అలాగే తను కూడా ఎక్కువ ఫుడ్ తనికే ఉండాలి ఏదైనా కొంచెం
ఓకే
నేను ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతాను మా తాడ్ చెల్లి ఉంటుందా తను మా సెకండ్ చెల్ ఫుల్లు కొట్లాట
ఓఓకే వాళ్ళకి కాంపిటీషన్
కాంపిటీషన్ తనకైతే ఎక్కువ నాకైతే తక్కువ
ఆ
ఆ అలా కొట్లాడుతుంటారు
ఓకే ఓకే అంటే మీ అమ్మా నాన్నలో ఆ అమ్మ అంటే మీకు చాలా ఇష్టమా లేకపోతే నానంటే ఇష్టమా అంటే ఎవరు బాగా మిమ్మల్ని కేర్ చేస్తన్నరు
ఇద్దరు ఇష్టమే అమ్మ కొంచం ఎక్కువ
కొంచెం ఎక్కువ ఐ థింక్ మిమ్మల్ని మీ అమ్మ కేర్ చేస్తే ఆ ఇంకా మీ చెల్లెల్ని నాన్న చేస్తరా
లేదు మా యాక్చువల్గా మా అమ్మీ ఎక్కువగా తిడుతుంటుంది మా చిన్నప్పుడు ఎక్కువ కొట్ పట్టేది మా అమ్మనే
హ
కొంచం కొడుతుంది మళ్లి తనే వచ్చి మళ్ళీ ఆ తినేంత వరకు అంటే రిక్వెస్ట్ చేస్తానే ఉంటుంది
అవునా
తిను తిను అంటే నువ్వు తిట్టావు కదా నేను తిను అనేసి అలాగే కూర్చు కూర్చోస్తాను నేనే క్కువ అలిగేది ఇంట్లో అ తనే తిడుతుంది మళ్ళీ తనే వచ్చి తినేంత వరకు తను కూడా తినదు
అవునా
ఆ అరకు అతి ఆ
ఆ
అలా
మా మా ఇంట్లో కూడా అంతే సేమ్ మా అమ్ నేను తినకకపోతే మా అమ్మ తినదు సో ఎప్పుడైనా సరే ఇప్పుడు నేను వీకెండ్స్ వస్తాను కదా ఊరికి
అవునులేండి దానికే వెళ్తుంటారు అట్ల అయితే మీరు వీకెండ్స్ వచ్చిన వెంటనే
ఇక్కడ బోర్ కొట్టేసని వచ్చేస్తాని ఇక్కడ క్రికెట్ ఆడొచ్చు కదా ఫ్రెండ్స్ తో స వచ్చస్తా
ఆ ఫ్రెండ్స్ ఎక్కువే అట్లయితే ఊర్లో
అంటే నేను నాకు ఎవరు ఫ్రెండ్స్ లోక్క అంటే నాకు చాలా మంది పరిచయం ఉన్నారు చాలా మంది చాలా మంది అంటే నాకు పరిచయం లేని వాళ్ళే లేదు కానీ నేను ఎవరితో ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతా
అవునులేండి క్లోజు ఇలా అంటే వాళ్ళ లేపోతే ఉండలేను ఆ టైప్ లే ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ ఆ
ఆ జస్ట్ ఫ్రెండ్స్ అంతె
ఆ
తర్వాత ఆ వేరే వాళ్ళు గురించి చెప్పేది అలా ఏం ఎం లేదు తర్వాత వాళ్ళతోనే ఉండేది ఆ అలా ఏం ఉండను జస్ట్ నేను వసా నాకేమైనా పని ఉంటే వర్క్ ఉంటే ఊరు లోపలికిళ్ా లేకపోతే నేను ఇంట్లోనే ఉంటా ఎక్కడికి కూడా వెళ్ళను జస్ట్ పొలం దగ్గరకి వెళ్తా ఇంట్లో ఉంటా తర్వాత మార్నింగ్ మండే మార్నింగ్ బెంగళూరు కేళ్ళిపోతా
మ్ హు స్ అ సేమ్ నాన్ ఐటీనా ఐటీనా మీరు
ఐ టి
ఐ టీనా
ఆ అవును
అన్లైడి
తర్వాత ఆ అదే మా అమ్మ వచ్చేసి నాకు మార్నింగ్ ఏ ఫ్రైడే నైటే చెప్పేస్తా నేను ఆ ఇలా ఫుడ్ చేయమంటే అలా వేసి పెట్టుద్ధి నేను వచ్చి తినేస్
అవును మీరంటే ఇష్టం కదా అందుక్ కే మీరేం చెప్తే అది చేస్తుంది అవునులేండి అందుకే ఎక్కువ ప్రేమ
అవును తర్వాత నేను ఏం చెప్ చ్చేస్తుంది నేను ఏం చెప్పాను నాకి చాలా ఫుడ్ వెరైటీ ఫుడ్ అంటే ఇష్టం లేదు నాకి పులుగ్ర లేమన్ రైస్
మ్ ఎక్కువగా రైస్ ఐటెమ్స్ మ్ అవులేండి మ్ ఆ ప్రతి ఒక్కరు ఇంటికొకరు ఇట్లాంటి వాళ్ళు ఉంటారండి కంపల్సరీ
అవునా మీ ఇంట్లో ఎవరు
ఎవరు మా ఇంట్లో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు మా మర్ది గారు
ఆ
ఆ మా ఆ ఆ వారు ఇలాగే ఆ రోటీీస్ ఏంట అంటే ఇట్లా జొన్న రొట్టి అట్లాంటివి తినడు
ఓకే ఓకే నేను నాకు ఈ ఇడ్లీ దోస ఇవైతె కొంచెం ఇంట్రెస్ట్ కమ్
న్ అవును లేండి ఆ తనకి దోశలు ఇట్లా రైస్ ఐటెమ్స్ ఎగ్ రైసు ఇట్లా ఆ అంటే ఎక్కువ కర్రీస్ా వంకాయ గుత్తి వంకాయ ఆ టైపు కొంచెం ఇంకా క్రిస్ అంటే క్రిస్పీగా స్పైసీగా అలా ఉండాలనుకుంటాడు
అంటే నేను కూడా ఎక్కువ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ అంతా తిననక్క
ఆ అవునులేండి
ఆ
అంటే ఇంట్లో మదర్ టంగ్ కన్నడానా తెలుగునా
కన్నడనేే
కన్నడనేనా మాది కన్నడనే
అవునా ఓకే మీకన్నా మాకు తెలుసు కా కొంచెం డిఫరెంట్ గా ఉంటుది
అవుంది అంటే యాక్చువల్ గా కన్నడ మాట్లాడే
మీరు బాగా మాట్లాడతారు కన్నడ అంటే ఆ మాకొంచ్చేసి మీ సైడ్ మీ
అంత నాది కూడా అంత క్లారిటీ ఉండదు
ఆ లేేదుక్క నేను ఎందుకు చెప్పానంటే మీ సైడ్ వీడు ఒక అమ్మాయి పరిచయం నాకు ప్రియాంక అని తను వాయిస్ నేను విన్నను ను తన వాయిస్ చాలా డిఫరెంట్గా అతుంది ఆ ఓకే ఆఫీస్ కదా
ఓకే ఆఫీసా ఈ ఓన్ అవునులేండి
అలా పరిచయం తర్వాత తన కన్నడ నాకు ఎందుకో బాగా నచ్చింది తన కన్నడ ఒక ఒక మాదిరి
తను అవునులేండి అమా సిస్టర్ కూడా ఒక అమ్ అమాయి ఉంది అట్లా అది స్టైల్ గా మాట్లాడకపోతుంది అది ఎత్తిపోతు
ఆ ఆ వర్డ్స్ ఉండగద కొన్ని వర్డ్సు నా అర్థ కాదు తర్వాత ఇంకొకసారి ఎక్స్ ప్లెయిన్ చేస్తారు వాళ్ళు పోయితా అని వా ఇంకోసారి అవార్డు అను చాలా బాగుంది అవార్డు అని నేన్ నువ్వు ఎక్స్ ప్లెయిన్ చేయ్యకు అదే వర్డ్ లోనే మాట్లాడు అది చాలా బాగుంది అది కన్వర్ చేసేటట్ట
అవునులేండి తను అదొక స్టైల్ గా మాట్లాడకపోతుంది అది అలా తయారయిపోతుంది
ఆ అలాంటి వర్డ్ నేను పుట్నప్పు నుంచి విననే లేదక్క
అవున్నా
నిజాం గ నాకు ఒకసారి అర్థం కాదు తర్వాత స్లోగా అర్థం చేసుకుంటా
హు హు అవునులేండి
లా
సే మా సిస్టర్ కూడా అలానే అండి ఓక్కో ఒకసారి అంటే కామెడీ చేస్తా ఉంటాను
హ్మ్మ్
హు హు ఎగతల్ అంటే
హ్
ఆ ఎక్కువ మాట్లాడేది అంటే తను నార్మల్గా మాట్లాడుతుందా తన లాంగ్వేజ్ నేన్ మాట్లాడుత
ఓ అవునా
తన్ని ఇది చేసే
ఆహాహా
చాల్ చాలేమ్మ అని అంటుంటుంది
అవునా ఓకే
బా మేరే చెప్పాలి
మే ఆ మీ మేమంటారు మీ కూతురు ఏం చేస్తుంది
మా కూతురు ఇప్పుడే పనికోయింది తను ఏ వాళ్ళ అవ్వ పను పడుకో పెట్టింది
ఓ అంటే త్వరగా పనుకొనేస్తాదా
ఆ త్వరగా ఒక్కొక్కసారి ఈవినింగ్ అలా పనుకుంటే లేట్గా పనుకుంటుంది టెన్ లెవెన్ అలా అవుతుంది
కి లేస్తుది
మార్నింగ్ సెవెన్ అయితుంది లేచేసరికి వాళ్ళ డాడీ వాళ్ళ ఆ ఆ ఆ డిస్టబెన్స్ ఉండదు అయ్యో తన ఎక్కువ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తా ఉంటది నైట్ ట్వల్
స్తదా
ఆ ట్వెల్కి అలా లేస్తదా ఒక్కటే ఏ ఒక్కటే ఏడుపు
ఆ
ఒక త్రీ అయితుంది అట్లా ఒకవేళ స్టార్ట్ చేస్తే
ఆ
తనకి తనన్ని ఊరుకోబెట్టి పని పెట్టేసరికి త్రీ అయితుంది
ఓ ఓకే అలాగైతే కొంచెం కష్టంగా
అట్లా ఒక వారానికి టూ డేస్ అన్నా చేస్తా ఉంటుంది అట్లా
ఆ యాక్చువలీ అప్పుడు మా మా ఒక్క వాళ్ళు డెలివరీ అయింది మా ఇంట్లోనే అంటే చె తన పుట్టింట్లోనే అవుతారు కదా అలా అప్పుడు మేము నైన్ ఒక నైన్ మంత్స్ వన్ ఇయర్ ఇక్కడే ఉంటారు వాళ్ళు మొత్తం అమ్మనే చూసుకుని తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంటికి పంపిస్తారు అప్పుడు ఇక్కడ నైట్ నైట్ లేసేసేవారు నిద్రనే ఉండదు అ ఎలా ఎలా ఓదారుస్తారు ఎలా భరించుతారు అని నాకు భయమేసేది ఎప్పుడు
అయ్యో అది మెంటల్ మెంటల్ ప్రెజర్ అయిపోతుంది ఒక్కొక్కసారి ఆ ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తారు కదా సైకోలాగ బిహేవ్ చేస్తారు వీళ్ళు ఆ టైప్ అయిపోతుంది మైండ్
ఆ ఫ్రస్టేషన్ అంతా మీరు మీ హస్బెండ్ మీద చూపిస్తారా ఏంటి
కంట్రోల్ చేసుకోవాలంతే మనం అనుకుంటా